హలో
హాయ్
హాయ్ అండి. బాగున్నారా?
మ్ బాగున్నా బాగున్నారా?
ఆ బాగున్నామండి. ఏం చేస్తున్నారు?
ఏంలేదు. నాదేముంది మీరు?
ఆహా నేను ఏం లేదండి ఖాళీగానే ఉండె పని అంత అయిపోయింది టీవీ చూస్తు చూస్తుంటే ఇంకా తిన్నా తిన్నామండి. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది.
ఆ ఏంటి బ్రో
ఈరోజు బ్రేక్ఫాస్ట్ లో దోశలు చేశాను.
అవును
మీరేం తిన్నారు?
ఇంకా నేను కర్రీ చేసానండి టమాటా చిక్కుడుగాయ అది
చిక్కుడుకాయలు ఇప్పుడు దొరుకుతున్నాయా?
ఆ మార్కెట్ లో దొరుకుతున్నాయి అండి
అంటే హైబ్రిడ్ చిక్కుడుకాయలు కదా, మన చిక్కుడుకాయలు కాదు.
రాలే
అంటే ఇట్లా లావుగా వస్తాయి పెద్ద పెద్దవి కదా.
ఆ అంటే ఇప్పుడు ఎక్కువ గింజలు ఉండవు చిక్కుడుగాయలు మామూలుగా
అవును ఎక్కువ గింజలు ఉండవు.
ఇంకా మీరేం వంట చేశారు.
నేను తోటకూర చేశానండి.
అవును.
మ్ తోట కూరవండా. పొద్దున అవి వస్తాయి కదా కూరగాయలు అమ్మడానికి అయితే వచ్చిందికు తోటకూర మంచిగా ఫ్రెష్గే ఉండే అయితే తీసుకున్నా అది మనం తీసుకున్నప్పుడే వండుకోవాలి కదా ఒక్క రోజు వచ్చినా కానీ మొత్తం గడ్డి గడ్డ అయిపోద్ంది ఆకు
ఆవును
అందుకని అది చేశాను
హ్మ్
ఇంకా చెప్పండి ఏంటి విశేషాలు
ఇంకా చెప్పాలండి మీరే ఏమైనా తాంక్స్ అనై లేదు పడలేదు మీ సైడ్ పడిందా
ఇటు నైట్ వచ్చిందండి వర్షం బాగా
ఆవునా
ఆ నైట్ వచ్చింది ఇప్పుడైతే మొత్తం వెండింద ఉంది మళ్ళీ
హ్మ్ రోజు ఎండ కొడతంది ఫుల్ల్గ
మరి వర్షం వచ్చింది కదా కొం కొంచెం మన్న చల్లగా ఉంటుదేమో అంటే చల్లగా అసలు ఏం లేదు వెదర్
ఆ ఎండలు కొడుతునై
ఆ వేడి వేడిగ ఉన్నంది
హమ్
ఇంకండి
కేండి ఇంకా మీరు పిక్నిక్ గిట్ల వెళ్తారా అండి అంటే వంటలకి
ఎక్కడికి
ఆ అంటే ఊళ్ళో వంటలకేళ్తారు కదా మీ దాంట్లో వెళ్తారా పక్నిక్ లు
పిక్నిక్ లకా ఆ వెళ్తామండి అవును వెళ్తామంటే హ్మ్ ఇ ఇక్కడ కాదు అక్కడ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా సిస్టర్స్ వాళ్ళందరు వస్త వస్తారు అంటే మా మామయ్యవాలు కూతుళ్ళ అట్లందరుూ వచ్చినప్పుడు అట్ నుంచి అట్టు అక్కడ మామిడి కా మామిడి తోటలు ఇట్లా వాగు అక్కడ ఉన్నాయ్ మాకు పల్లెటూరులో దగ్గర ఉంటాయి కొంచెం హ్మ్ ఆ ఇంకేంటంటే మాకు తీనికి టాక్టర్ కూడా ఉన్నది అక్కడ
ఆ అందరు వెళ్తారా కలిసి
అందరం ఉంటారు అక్కడినే కలిసి ఆ ట్రాక్టర్లో ఎక్కి అందరముగా పోతాం ఆ పొలాలకి కానియండి అటు మామిడి తోటలోల వెళ్లి వండుకొని తినడం కానీ ఆ ఒక్కొక్కసారి ఇలా ఏంటంటే చేద్దామ పిల్లలు కుడా స్విమ్మింగ్ చేదాం చేమించద్దాం తీసుకెళండి ఆటే వాక్ కూడా వెళ్తాం వెళ్ళి
ఆ
మన స్నాక్స్ అవి ఎలాంటివి తీసుకుని వెళ్తాం వెళ్ళి అక్కడనే తిని మళ్ళి టాక్టర్లొ కూర్చుండు వచ్చేస్తమంతె.
ఆ డే మొత్తం వెళ్తారా అండి.
ఆ డే మొత్తం ఇగొ మనమేంటి పొద్దున అవివచ్చివన్ పనుల్ చేస్కొని మన వంట ఒక్వేళ ఆ అన్నమవి తీస్కోవాలన్కుంటే ప్రిపేర్ చేస్కొని వెళ్తాం అక్కడికి వెళ్ళిన్ తర్వాత ప్రిపడ్ చేస్కోమిగ.
ఔన
ఊమ్ ఆ బిర్యానీ అలా చేసుకుంటామ్ ఒక కూలింగ్ క్యాన్ పెట్టుకుంటం పెట్టుకొని మొత్తం టాక్టర్లో పెట్టేస్కొని వెళ్తాం.
మా
వెళ్ళీ అక్కడ కొంచె సేపు ఆన్ అవయ్ వాగులొ ఆడుకోని మళ్ళి తినేసి కొంచెంసేపు అలా కూర్చుండి మళ్ళా వచ్చేస్తాం.
ఊమ్ అల మీరు మీర్ వెళ్తరండి అల.
ఆ మేమ్ గునా వెళ్తామండి ఎవ్రి ఇయర్ ఎంటలకి
అంటె పార్కులకట్ వెళ్తర లేకుంటె
పార్క్లకని గాదండీ అంటే విలేజ్ లో వెళ్తా అండి ఒక్సారి ఊరు మొత్తం వెళ్తారు వంటలకి ఈ అంటె ఊర్లో చివరా ఊమ్ అందరు గల్సి వెళ్తారు ఒకే దగ్గర్కి. పొ చిలకల దగ్గరికెళ్లి అక్కడె ఆ ఊరు మొత్తముంటారు మళ్లీ కొన్ని కుంటుంబాలు అంటే ఇగా ఊ కొన్ని కుటుంబాల్ కులాల వాళ్ళు ఉంటర్ గద. అట్ల ఉండె సారి అంటె ముంద అ మ్ అ ఊరు బైటికెళ్ళి వంటల్ జేస్ ఊమ్ వెళ్తరు.
ఊహు ఔను ఒకసారి నేనిది న్యూస్ లొ చూసానిలా అంటే ఆ మొత్ త్తం అది ఆనవాయితినే ఊల్ ఊళ్లో ఏం ప్రా అంట్లె ఆరోగ్యం అందరికి మంచిగుండాలని ఊర్లో వాళ్ళందర్ కలిసి బయట వండుకొన్ వస్తరు గద.
ఎవ్రి ఇయరెళ్తరండి. ఊమ్.
నేను చూసా ఇది న్యూస్ మే న్యూస్ గూచ్చిందిగా ఇది.
ఆ న్యూస్లొ గుడా అప్పుడప్పుడిచ్చారు కొన్ని కొన్ని విలేజ్లల్ల ఊమ్. అంటే ఇప్పుడు మీ విలేజ్ లొ వెళ్ళరా అండి ఎవ్రి ఇయర్
మ్ మ్
మీ దగ్గర వెళ్ళారా అండి ఎవ్రి ఇయరు హలో.
మీరు కొంచెం మంచిగ్ మాట్లాడ్తారా నాకు సరిగ్గ రావట్లేదు మీ వాయ్స్
మ్ మీ ఊర్లో ఎవ్రీ ఇయర్ వెళ్ళరా అంటున్న
అహ అట్ల వెళ్లరు ఎవ్రి ఇయర్ వెళ్ళుండేది ఆ ఎవరిష్టం వాళ్ళది తి ఆ వెళ్ళే వాళ్ళు వెళ్తరు వెళ్ళని వాళ్ళు వెళ్లరు తప్పకుండ వెళ్ళాలన్నట్టు ఏముండదు. ఉ ఉ ఉ ఎక్కువ అట్లా ఏమిండదు మా మా సైడ్ మరి మేమే కావాలని మేము అంటే అందరం ఒకసారి కలుస్తాం కదా ఇట్లా హాలిడేస్ కా వచ్చినప్పుడు స్కూ సమ్మర్లో కాని అండి ఇట్లా వింటర్ వింటర్లోనే వెళ్తాం అసలు ఎక్కువగా అయితే ఎందుకంటే అంటే చలి ఉంటుంది ఎండ ఎక్కువ ఉదు కదా కాబట్టి చలి కాలంలోనే వెళ్తాం పిక్నిక్ లకు ఎక్కువగా వెళ్తే ఇప్పుడు వర్షాకాలంలో అయిన వాగులు కట్ట వెళ్ అయితే బాగా నీళ్లు ఉంటాయి కదా దాంట్లో
ఆ
ఆ కాబట్
అంటే మేము వానలు స్టార్ట్ అయ్యే ముందుే వెళ్తామని అంటే ఫస్ట్ ఒక రెండు వానలు పడ్డ తర్వాత వెళ్దాము మంత్లీ కి
అవునా అంటే ఇంటి ఊరు బయట అంటే ఏమన్నా చెట్లు అవి ఉన్నాయా మరి మీకు
ఉ చెట్ల దగ్గరికి వెళ్తారండి అంటే చిలకల దగ్గరికి
ఆ అంటే ఊరు మొత్తం ఒకటి రోజు వెళ్ళాలా
ఆ ఒకే రోజు వెళ్తారు
ఆహా అ అందరు ఇళ్లళ్ళకు తాళాలుేసి వెళ్ళిపోతారు ఇగా
ఆ అవునండి
మరి అట్లందరు ఒకసారిపోతే మరి మీకు అక్కడ ప్లేస్ సరిపోద్దా గ్రౌండ్ పెద్దగానే ఉంటుందా
ఆ ఉంటదండి అంటే ఇగా ఉ ఉంటది చనా పెద్దనే ఉంటాయి అంటే ఇప్పుడు ఎక్కువ చిలకలు ఖాళీగానే ఉంటాయి కదా అండి ఏం పంటలు లేయరు కదా
అవునవును
ఉ ఈ మంత్ లోనే వెళ్లేసి చూస్తారు ఉ
ఇప్పుడు ఈ జూన్ మంత్లోనే వెళ్తారా
ఆ అవును తర్వాతే మళ్ళ వెళ్ళడానికి వీలు ఉండదు కదా అందరి కి పనులు స్టార్ట్ అయితాయి పనులలా బిజీగా ఉంటారు కదా
సిటీ అన్నారు కదా మరి మీ సిటీ వాళ్లు వెట్లపోరు
ఏం సిటీలో కాదు మా అత్తమ్మ వాళ్లతోటి వెళ్తామ అంటే ఇంటికి వెళ్తాం మేము వంటలకిెలిినప్పుడు
ఆ వాలింటికి వెళ్తారు ఉ
ఉ
అరేలా కట్టెలు తీసుకెళ్తారా కట్టెలు పోయా లేపోతే గ్యాస్ చిన్న స్టవ్ అట్ల తీసుకెళ్తారా
కట్టెల పోయే అండి ఎట్లయినా మనం వెళ్ళలేది ఇగ అదవిల దగ్గరికే కావట్టి అక్కడ కట్ కట్టెలు గిట్ల దొరుకుతాయి పోయి మిన్న వండుకొని ఇట్లా వెళ్తాం ఇగ ఇంటి దగ్గర అయితే చపాతీలు ఇట్లా చేసు కొని వెళ్తాం ఇగా అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నం ఇగ కర్రీస్ వండడం ఉంటది
అంటే కరీస్లలు ఇట్లా మనం కోడిని కోయాలి అట్లా ఉంటదా లేకుంటే కూరగాయలు ఏమన్నా చేస్
ఆ కూరగాయలు లేదండి నాన్ వెజ్ ఏ మటను అందరు మటన్ నుంచి
ఆహా మటనే చేసుకోవాలి ఉ ఉ మేకలు అక్కడనే కోస్తారు కావచ్చు
అక్కడే ఓసి అక్కడే వంటలు చేసుకొని గుడి గిట్లా ఏమి ఉండదండి
ఆహా ఏం ఉండదా మ్ హు మంచిగా ఉందండి ఆచారం మీది మంచి అనిపిస్తది అట్లా మొత్తం మంది ఒకటే జగ్గరం అట్ట చేసుకుని తినడం మిమ్మల్ని ఈస వెళ్ళిన్ ఎప్పుడన్నా మేడారం మేడారం వెళ్ళిండ్ర మీరు
అ! మేడారం కూడా మేము జాతర జరిగిన ప్రతి సంవత్సరం వెళ్తామండి
అవునా ఆహా అంటే మన మొక్కులా లే కుంటే మామూలుగానే వెళ్ళి వస్తారా
మొక్కులా అంటే ఇగ మాకు ఆచారమేనండి నేను వెళ్ళడం ప్రతి సంవత్సరం సమక్కకి
అంటే మూడు రోజులు ఉంటది కదా జా తర ఫస్ట్ డేనే వెళ్తార అంటే
ఫస్ట్ జాతర అప్పుడు అనే కాదు గాని జాతర స్టార్ట్ అయితయ్ కదా ఒక టూ మంత్స్ అట్ల జరుగుతాది గదా ఇగ మన వీలుని బట్టి ఎళ్తాము ఇంక మనకు వీలైతే జాతర అప్పుడు ఎళ్తాము లేకపోతే వీలు కా కాకపోతే ముందు ఈడ్నే చేస్తాం
అవున అంటే వెహికల్ అట్ల మాట్లాడుకుని వెళ్తర లేకుంటే మామూలుగా బస్సు లో వెళ్తర
వెహికిల్ మాట్లాడుకునే వెళ్తామండి
ఇగ అందరు ఫ్యామిలీ మొత్తం ఇగ మేమ్ అత్తమ్మ వాళ్ళు వాళ్ళు అందరు ఆ ఎక్కడ వెళ్ళినా గూడా అది అక్కడ కూడా మొత్తం నాన్ వెజ్యే కదా
ఆ అవును నాన్ వెజ్యే వండుకుంటారు జాతర దగ్గర
మొత్తం అది అడవి ప్రాంతమే మొత్తం కదా
న అవును మొత్తము అడవి ప్రాంతమే అక్కడ కాని బావుంటదండి ఇంతకి మీరు ఎప్పుడన్న ఎళ్ళలేదా అండి అక్కడికి
మేమ్ వెళ్ళలేదు అంటు మామూలుగా టీవీలలో చూపిస్తారు కదా చూస్తాం గాని ఆ సైడు వెళ్ళలేదు
చాలా మంది వస్తారు ఎక్కడెక్కడో ను
ముస్లిమ్స్ కూడా వస్తార అటు
ఆ అంటిగేస్ తెలీదండి అంత మందిలో మనం ఏం చూస్తాం వాళ్ళని
అ
ఎవల్ ఇష్టం ఉంటే వస్తారు గావచ్చు అంటే చూడాలనుకున్న వాళ్ళు
అవునవును ఈసారి మంచిగా మొత్తం ఫెసిలిటీస్ బాగా చేసిండ్రు అని చెప్తున్నారు గదా ముందు వేరే ఉండే ఇప్పుడు వేరే ఉందంట కదా మొత్తం
ఇప్పుడు అక్కడ వర్క్ జరుగుతనే ఉన్నది మొత్తం సిఫ్టు గోడలు కట్టడం అంటే తోరనాలల అద రాళ్ళతోటి కట్టడం
అక్కడ మరి వాగులో వాటర్ ఉంటాయ్ ఎప్పుడు గూడ
ఆ అంటే జాతర ముందు అక్కడ వాగు వాళ్ళు వా రోజులు పెడతారండి
చెరువులు ఈ రామప్ప చెరువు దగ్గరే ఉంటాయి కదా చెరువులో నీళ్ళు వదిలి పెడితే వావులకు వాటర్ వస్తాయి జాతర జరిగే ముందు ఇది పెడతారు
మ్మ్
మంచి గట్లా అంటే అక్కడ గద్దెలు కాని అండి మనం కొనుకోవడానికి ఏమన్నా అబీబి అన్ని దొరుకుతాయి కావచ్చు అక్కడ
ఆ అన్నీ దొరుకుతాయండి